హలో విన్ విన్పిస్ తుంద అండి
సౌండ్ ఎక్కువ వత్తలేదు
వినిపిస్తుందా అండి
ఆ
నమస్తే అండీ
నమస్కారం
ఏం చేస్తున్నారు
ఏమి లేదు కాలిగున్నా
అవునా మీరు మూవీస్ చూస్తారా అండి బా
ఆ చూస్తానండి
ఏ మూవీ అంటే ఇష్టం అండి
రెబల్
ట్రెబల్ రెబల్ మూవీ ఓకే ప్రభాస్ ఫ్యానా మీరు?
ఆ అవును
ఎందుక్ ఇష్టమండి ప్రభాస్ అంటే మీకీ
అయినా బిహేవియర్ అతని అటిట్యూడ్ ఫైట్స్
ఇంకా అన్నీ చూస్తారా ప్రభాస్ ముూవీస్
ప్రభాస్ అయితే ప్రతి ఒక్కటి చూస్తాను
ఎందుకు రెబల్ మూవీ అంటే ఇష్టం.
సినిమాలో సెంటిమెంట్ ఉంటుంది. అలాగే సమ్ యాక్షను అన్నీ ఉన్నాయి.
ఆ
నేను ఫ్యాన్ అయిందే ఆ మూవీ చూసిన తర్వాతే ఆయనికి
హీరోయిన్స్ అంటే ఎవరి ఇష్టం ఉందండి
హీరోయిన్స్ అంటే అనుష్క
అనుష్క ఆ ఎందుకండి అనుష్క ప్రభాస్కి నైస్ జోడీ అనా
తే
హలో హలో వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది
ఆ
తేజ
ఆ రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏమన్నా మూవీస్ ఏమైనా చూసారా రాజాసాబా ఆ మీరు ఓన్లీ ప్రభాస్ వి మాత్రమే చూస్త త్తర
అంటే మాక్సిమం అవే చూసేది వేరేటివి ఎప్పుడన్న రేర్
హ్మ్
మరి కోన్ అంటే ఇంగ్లీష్ మూవీస్ చూస్తా హారరు
ఆహా
రీ రీసెంట్గా అ టే హారర్స్ సబ్దిని హార్ట్ ఫ్యాన్ ఎయిటీన్ నైన్టీస్ లో వచ్చిండెద్ జూష్నా, అంటే మూవీ నేమ్ అది
హ్మ్ రాజసాబ్ మూవీ ఎలా ఉందండి? నేన్ చూడలేదు కొంచెం ఎక్సప్లయిన్ చేస్
సైన్స్ మోర్ ఓవర్ సైకాలజీ గురించి.
అవునండి
మనం ఏదన్నా అనుకుంటే అది చెయ్యగలము, ఇంగోటి మనల్ని గనీ వేరే వాళ్ళు కంట్రోల్ జేస్తే కాప్బుల్ట్ దేగానీ వాళ్ళకు ఉంటుంది అని సైకాలజీగా అంత
అవునా హ్మ్ అంతేనా, బాహుబలి మూవీ చూసారా
ఆ చూసాము
అంటే అండి. డిస్టబెన్స్ మీ వాయిస్ సైడ్ డిస్టబెన్స్ వస్తుంది, కొంచెం చూసుకుంటారా
ఆ
బహ్ లి వన్ అంటే ఇష్టమా, టూ అంటే ఇష్టమా?
బాహుబలి టూ అంటేనే ఇష్టం.
ఎందుకు
టే ఆ మూవీలో లాస్ట్ సీన్ బాగ నచ్చింది ఫైటు.
హ్మ్
అండ్ ఆ ట్విస్ట్, కట్టప్ప బాహుబలి నీ ఎందుకు చంపుతాడో రివీల్ అయింది కాబట్టి.
ఉమ్
అందుకు
ఇ ఇంకా మిర్చి లాంటి మూవీస్ ఏం చూడరా? చూసారా
ప్రభాస్ వి ప్రతొక్క మూవినీ చూశా నేను.
ఉమ్ ఏదన్నా ఒక మూవీ, నకీ రాజసాబ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీర్ చెయ్యరే?
మూవీ ఎక్స్ప్లెయిన్ చేయాలా?
బ్రీఫ్ గా
ఏ మూవి
రాజాసాబ్
రాజా సాబ్ అది అండ్ కామెడి అండ్ హ ఆహ్ ఉంటాయ్
మీకు ఇష్టమైన మూవీ ఏదైన్ నువ్వు కూడా చేయొచ్చు.
ఇష్టమైనవంటే ప్రభాస్వి అయితే మాక్సిమం మం అన్ని ఇష్టమే ఉంటాయ్. ఉమ్
కా డైరెక్టర్ ఎవరండి దీన్ని కి రాజా సాబ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్
పూరి జగన్
బికాజ్ ఆయన థాట్స్ అనేటివి మా నార్మల్ హీరోస్ కంటే కాస్త డిఫరెంట్గా ఉంటాయి
ఎవరిది
పూరి జగన్నాథ్ ది అందుకు
ఇంకా అనుష్క గారివి అన్ని చూస్తారా
ఆ లేదు
ఇప్పుడు కొత్తగా వచ్చిన మన శంకర వరప్రసాద్ చూశారా
కొత్తగా వచ్చింది ఘాటి అదొకటి చూసా ఆ తర్వాత ఏమొచ్చిందో తెలిదు
ఆ హ్మ్ ఏం అండి ఘట్
అది ఎంత వేస్సం హ్మ్ వేరే గంజాయి టాపిక్ అది
హ్మ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యడి అడుగుతా ఉన్నా కాద
ఘాటి మూడునా
ఆ
మ్
స్టార్టింగ్ ఎడింగ్ యేన టది
బై హీరో హీరోయిన్ ఉంటారు
హ్మ్
అంటే హీరోయిన్ పుట్టిన్ దైతే సంథింగ్ పుట్టిన ఇప్పుడే ఎదో ఆమె అంటే శీలవతి జేమ్స్ అన్ ఏదో ఒక నేమ్ ఉంటుం అదే డ్రగ్ పేరు
హ
దాని వల్ల ఏదో యూజ స ఆమె పుటి
అ
అట్లా అమె అంటే వేరే వాళ్ళు దాన్ని కాని కల్తీ చేసి అమ్ముతా అంటారు దానికి అగైనెస్ట్‌గా ఫైట్ చేసి హీరో హీరోయిన్ అట్లా మళ్ళీ మధ్యలో హీరో చనిపో తాడు ఆ తర్వాత హీరోయిన్ అదంతా స్టాప్ చేస్తుంది ఇంక ఇలా ఎవరు చేయకూడదు అని చెప్పి
ఆ
ఆ
ఈ వెబ్ సిరీస్ చూడండి
ఆ
ఏ వెబ్ సీరీస్ అ చూడరా ఏమి
అ అ లేద
ఇది చూసారా సిరాయి మూవీ
సిరాయి
ఆ
సె మిరాయి
ఆ సిరాయి సిరాయి
ఆ దేవరా చూడలే
చూడ చూడండి అ
హమ్
మీరు థియేటర్స్ కి వెళ్తుంటారా మూవీస్కీ మెర్ తే టర్స్కి వెళ్తుంటారా మూవీస్ కి
ఆ వెళ్తుంటా
ఉహు మీరు చూసిన లాస్ట్ ఉందేంటండి థయేటర్ లో
లాస్ట్ మూవీ రాజసాబే అనుకుంటా అంతే ఆ తర్వాత వెళ్ళలే ఇంకా
ఉమ్
అ ఫస్ట్ మూవీ అయితే కంచనా చుష్ణయ
ఆ అదర్ మూవీ చూడ కాంచనా అంటే ఆ
సెకండ్ మూవీ ఏమో తేలేదు గుర్తులేదు
ఫ్రెండ్స్ తో వెళ్తుంటారా మీరు మామలుగా మయిస్ అభితేల్తర ఫ్రెండ్స్ తో వెళ్తుంటారా ఫ్యామిలీ తో వెళ్తుంటారా
ఆ ఫ్రెండ్స్ తో ఒక్కటే
ఏంటి ఆ ఇంకా ఏమైనా ముంద్ తీసు గురించి చెప్ దలుచుకుంటా
ఉమ్ మీరు కూడా ఏమన్నా అడగాల అనుకుంటే నను అడగచ్చండి ఫ్రీగా
మీరే మూవిస్ ఎక్కువ చూస్తుంటారు
నేను ఎక్కువ థ్రిల్లర్ మూవీస్ చూస్తానండి
ఆ
సస్పెక్టెడ్ మూవీస్ అన్ని అంటే ఇష్టం మానశంకర వర ప్రసాద్
బాగుంద మూవీ
ఆ బాగుందండి కామెడీ
అంటే ఎలా దానికి
ఆ థ్యాంక్యూ మ ఫ్యామిలీ ఒక భార్య భర్త ఏ మధ్య ఎవరు ఉండకూ డదని వాళ్ళ తీమ్ అండి
ఆ
థ్యాంక్ యూ అండి ఇ నుంచి మంచి సినిమాలు పర్మిషన్ ఉండే తీస్ కుఉన్నందుకు చాలా కృతజ్ఞతలు మ ఓఆ కాలులో మాట్లా న్నందుకు మీరు కూడా చాలా విషయాలు మాతో షేర్ చేసుకు ధన్యవాదాలు
ఆ